ఆ బాగున్నారా
ఆ బాగున్ననండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు
నినా అండి ఏమన్నా సినిమాలు ఇప్పుడు ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది కదా
ఆ ఆ అవునక్క చాలా బాగుంది నేను కూడా మొన్న వెళ్ళింటి
అవునా ఆ సినిమా ఎట్లుందో చూద్దామని సెల్ లో చూస్తున్నా వింటున్నా అందరూ
ఆ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందక్క అసలు దా ఆ సినిమాను చూసే మనం చాలా మోటివేట్ అవ్వాలి అక్క
కొందరు బాగలేదంటున్నారు
అలా ఏం లేదక్క మేము మొన్ననే వెళ్ళినము చానా బాగుంది అసలు హ్మ్ అతను హీరో చేసిన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ దాంట్లో ఉన్న అంటే దాని కోసం కుస్తీ కోసం చేసిన కష్టం గాని అతను బాడీ అలా మెయింటైన్ చేయడం గాని చాలా బాగుంది అక్క అసలు చానా కష్టపడినారు
అంటే అతనికి సినిమాలో కాలు పోతుందంట కదా లాస్ట్ లో
ఆ అవునక్క అంటే కాలు పోయేది ఏం లేదు ఆ అత్ అతనే ఇంకా లాస్ట్ కి ఫస్ట్ ఫస్ట్ అతనికి క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ లో బా గాడే వాడు
ఆ
క్రికెట్ లో వాళ్ళందరూ అంటే వాళ్ళు అది ఒక పాత విలేజ్ అక్క కొండల కింద ఉంటది అందుకని అత న్ని అందరూ ఎగతాళి చేస్తారు కొండ కింద ఊరు కొండ కింద ఊరు అని ఇలాగా అందుకే ఇ క క్రికెట్ పైన అతను ఇంట్రెస్ట్ చూపించడు
అవు అవునా
ఆ తర్వాత ఇంకా అదయిపోయిన తర్వాత కుస్తీ కుస్తీలో ఆ కొంచెం గెలిచి నేషనల్ కి పోతే దేశం లో గెలిస్తే వాళ్ళ ఊరికి రవాణా సౌకర్యం అలాగా గవర్నమెంట్ తెప్పిస్తుందని దాని కోసం వెళ్తారు అక్కడ తనతో ఆడిన ఆపోజిట్ పర్సన్ అతన్ని కాల్ ఇంచేస్తారు
ఎవరిది
హీరోది ఆ అందుకు ఇంచేసిన తర్వాత అతను ఇంకా గేమ్ లో ఆడలేడు హాస్పిటల్లో అడ్మిట్ అయితాడు అతనికి స్పృహ వచ్చిన తర్వాత లేచినప్పటికి ఆ ఒల లింపిక్స్ అన్ని అయిపోయింటాయి గేమ్ ఆల్రెడీ
ఆ
తర్వాత ఇంకా అది అయిపోయిందని బాధపడేసి ఇంక ఊరికేళ్తడు ఇంక రన్నింగ్ లో ఎలాగైనా పార్టిసిపేట్ చేద్దామని రన్నింగ్ ట్రై చేస్తాడు అప్పుడు ఢిల్లీకి పోతాడు వాళ్ళ ఊరికి రవాణా సౌకర్యం కోసం అడగాలని రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కోసం అడగాలని పోతారు
ఆ
పోతే అక్కడ ట్రైన్ లో వస్తాంటాడు అతనికి ఇంకా చాలా అన్ని ప్రయత్నాలు చే చేసి చేసి విఫలమైపోయింది అతనికి కోపం వచ్చేసి అతనే ట్రైన్ లో నుంచి కాలు ఫోల్ కొట్టేసుకొని ఇరా కొట్టేసుకుంటాడు
ఆ
ఇరా కొట్టేసుకోని ఇంక త ఆ ఆ అతనే ఇర కొట్టుకుంటాడు అక్క ఎవరు ఏం అలా చేయరు అతని ఇర కొట్టుకుంటాడు తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా మీరు చూస్ సుంటారు కదా గేమ్స్ సడే వాళ్ళు కాలు లేకపోతే ఇలాగ కడ్డి ఉండి ఉంటది కదా
ఆ అవును అవును అజ్ ఆ హలో
హా దాన్ని ఆ అక్క దాన్ని పెట్టుకొని హలో వినిపించట్లేద అక్క
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇనిపిస్తుంది నాకు
ఆ అలా ఆ అలాగ వాటిని పెట్టుకొని ఒలింపిక్స్ లో విన్ అవుతారు
ఆ ఆ హ్యాండీ కాప్డ్
ఆ అవునక్క ఇంకా అలాగా గెలుస్తారు వాళ్ళకి వాళ్ళ ఊరికి ఒక రైల్వే స్టేషన్ అంటూ సపరేట్ గా తీసుకొస్తారు ఆ
ఆ ఆ హలో హలో హలో హలో హలో